నమస్కారం ఏం చేస్తున్నారు
ఏం లేదండి బా అట్నే కూర్చోన్నాం ఇంకా మారి కాలేదన్ని ఇయ్యాల మాకు మొహరం జాద పది రోజులు చేయం పొద్దున పని ఇలల వాడి చనిపోయినాయి అంటారు సావార్లు అవి లేచిన తర్వాత మధ్యాహ్నం చేసుకుందాం
ఇప్పుడు మీరు తినరు కూడా కావచ్చు
నాన్న తింటాం ఒకవేళ ఉంటే ఉండకపోతే తినం మాలీద తింటాం కొంచెం ఏమన్నా ఇంట్లో ఉన్న తింటాం అండుకున్నాయి వంట చెయ్య చెయ్యొద్దట మా పాతపురాణ వాళ్ళు చెప్ప రూ చేయద్దని ఇప్పుడు తర్వాత ఇంకా కొంచెంసేపు ఒకటి అయిపోయిన తర్వాత చిన్న పిల్లలు ఉంటే ఇక కొంచెం పాలు బిస్కెట్
ఉ
సాయంత్రమే అండి పెట్టుకుంటారు అందరు
అవునా
ఉమ్ అ ఇప్పుడు కొంచెం కొట్టిన తర్వాత పనులు స్టార్ చేసి స్నానం చేసి షర్బత్ చేసి పాల షర్బత్ బెల్లం షర్బత్ చేసి ఆ మేము రెండు చేస్తామండి ఒకటి మా మామయ్య పేరు మీద ఒకటి ఆసేన్ హుసేన్ పేరు మీద
కిస్తారా
ఇట్లా అందరికి పంచి పెడతాం పాలది కూడా పంచి పెడతాం షర్బత్ తింటారు పాలు తాగుతారు బెల్లం ది కూడా
పాలది శర్బత్ తాగ్
ముందు బెల్లం ది తాగాలి తర్వాత పాలది లేక పాలక్ తాగితే బెల్లం ది మొట్టబుద్ధి కాదు
అవున
మీరు కూడా చేస్తారా
అవునండి పాలాది ఒకటి
పెరుగు గుల్లబు ఒక ఆ మీరు ఎట్లా చేస్తారండి మరి పాలు లది
మే మాండి పాలది పాలు మంచిగా వేడి వేసుకుంటా మండే చక్కెర వేసుకుంటాం
ఓహ్
పొన్నం మంచిగా మరిగినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసి పాలు చల్లారే అ పడవాకు డై ఫ్రూట్స్ కాటి
ఆ హమ్ కొబ్బరి
ఆ అది బురాఖాస్ కుడుక బురాఖాజ చేసుకుంటాం అది పిర పంజీవి ఉంటంది కదా తిన్న తిన్నది అవి సబ్జా సోపు ఇవన్నీ రెడీ రెడీ పెట్టుకుంటాం అవునండి డ్రై ఫ్రూట్స్
అన్నీ ఒక్కసారి ఆహా
పెట్టినగా పాలు మంచిగా చల్లాలిన తర్వాత అవి వేసుకొని పాతాల
స
బెల్లంది కూడా అట్లానేనండి ఏదై ఏదైనా బెల్లంన్ని మంచిగా నానా పెట్టి ఆ ఇది అయ్యేవరకు అది అయిపోతుది అది ఆ జల్లెడతో
అ జల్లెడ చేసుకో తర్త ఏదన్నా కసు చెత్త లాంటిది ఉంటుంది
అవునండి ఉంటది ఖచ్చితంగా కొంచెం ఇంకా ఉంటాయి ఎంత మంచిగా బిళ్ళకి బల అ
ఆ మీరు మరి వెళ్ళిన నాని మీరు నిన్న మరి సవార దగ ఉ
అవునండి వెళ్ళినామండి ఇక్కడ మంచిగానే చూడబుద్ధ అయింది మంచిగానే చేూస్తారండి కాసేపు కూర్చొని చూస్త వస్తానండి అవునండి
ఆహ
ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఉండేనండి
ఆ అచ్చా మీకు పెద్దమ్మ కూడాచూస్తారా మీ పెద్దమ్మ కూడా చూస్తారుా అక్కడ
అవునండి చూస్తారండి మేమందరం కలిసి చూస్తామండి మా చిన్నత్తమ్మ కూడా వచ్చిందండి
ఆ
చూస్తున్నాం ఇక మా అక్క అయితే అక్కడనే ఉంటది ఇక
మీ అక్క ఎవరు కజిల్ అక్క మీ సొంత అక్క
లేదండి మా కాజేని ఇక మీ ఇంటి దగ్గరనే ఉందండి బంగళ
హా
ఎప్పుడు సౌండ్ వస్తే వెళ్తాదంట ఆమె
అచ్చ ఇకా దగ్గర ఉండవచ్చు
అవునండి
ఆహా
నిన్న రెండు మూడు సవారీలు కొత్తగా వచ్చినాయంండి జలా తీర్చడం వెళ్ళడం జరిగింది ఆ నింపలేఅండి ఇదే ఫస్ట్ సంవత్సరం అని అంతే అది ఆపుకోలేదు చిన్న పిలోడు అని చెప్పారు హ్మ్
ఓహో మరి సాయంత్రం ఏం వంట చేస్తారండి ఇంకా
సాయంత్రమా అండి హోటల్ కీచిడి
ఆ
హోటల్ కిచిడి చేసుకుంటాం అది నార్మలేనండి ఇక మేము బగారా అన్నం మీదవేసుకుంటాం ఓ
ఆ
పేరుతో కొంచెం అది పప్పు లే వేస్ పప్పు వేస్తాం కొంచం ఆ పశుపేయం
హ
బగారా రైస్ లాగానే ఉంటాది
అది మరి ఇంట్లో పాత ఇస్తారా బంగ్ళకి పంపిస్తారా
ఆ ఫస్ట్ ఆట మా అత్తమ్మ పోతుూండే అట బాగా లేట్ అయితుంది అని ఇప్పుడు ఇంట్లోనే పాచలే మా పెద్ద మామగారు వస్తారండి ఆ ఇకా అవునండి
మరి ఇవాళ ఎవరైనా ఆకపోద్దు ఉన్నారా మరేని
ఇక్కడయితే లేరు మా అక్కని ఒకటి ఉన్నదండి కద నాప్ప హ్మ్
అవునుమరి అ అ మీ మామయ్య వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కావచ్చు
రండి మా మావయ్య ఇంట్లో
ఆహా
మా చంద్రపురా యామినిక్కలిది క్కండి ఆ మేము ఉన్నదేమో రే నిన్న చెప్పింది నిన్న అదే మిస్ అయింది ఈ రోజు ఉంటా ని
పండుగ పండగకొచ్చిరా వాళ్ళు
ఆ ఏమో సడన్లీ వచ్చిండ్ర అని చెప్పారు ఇక పండగ కూడా ఉంది చూ
మరి అది నిశి ఎప్పుడు తింటరండి మరి
నిశా అండి ఇది ఈ రోజు పది కదాండి నిన్న గ్యాప్ రేపు గ్యాప్స్త స్తాం ఎల్లుండి దీనేస్తామండి
ఎల్లుండి దినస్తారు మళ్ళీ దావత్ వేస్ టారు ఇంట్లో ఇగ మళ్ళీ బగారా బిర్యానీ చికెన్ మటన్ ఎన్ని ర ఆ అ
ఉట్టి అప్పుడు పదిహేను రోజులు కూడా ఉంటాం నెల రోజులు కూడా ఉం టమండి ఈ పది రోజుల్లోనే ఏదో అవునండి
ఏదో కావాలి
కావాలి అనిపిస్తదండీ ఏది ఉంటే కూడా పప్పు ఉంటే ఆమ్లెట్ వేసుకుంట ఏదైనా కూర నచ్చకపోతే కాళీనా చేసుకుంటాము అట్లా అని గుర్తుకొస్తుది
ఏది తినొద్దు కదా అని
గారైతే వేట్ తగ్గారండి పది రోజుల్లోనేట
ఏమ వేటు తగ్గారా మంచిదే కదా చక్కగా వేటు తగ్గ
అవునండి బాగా బక్కగా అయ్యేదట
అట్లా అట్లాంటప్పుడు ఒక్క తారీఖు వెయిట్ చూసుకోవాలి
ఆ చూసుకోవాలి సండే పొద్దుగాల ఇప్పుడు చికెన్ వద్దు అంటున్నారు మా అత్తమ్మ గారు
ఆ
ఆ సండేకి కిష్ తెసుుకుంటామని చెప్తున్నారు నా తెసుకోండి వంట చేసుకోండి తినండి అని ఎందుకు తినండి నేను ఉంటలేమండి నేను బయట వెళ్తున్నాను ఆ రోజు
ఎందుకు ఎటు వెళ్తున్నారు
ఆ మాకు ఒక డ్యూటీ ఉందండి
చ్చ అచ్చ మీకు ఉంటుందా ఆ మీరు చెప్ప్రా వాళ్ళకు ఆహా అచచ్చ అర్థమైంది అచ్చ మీ అత్తమ్మని మీ ఆయని అండి పెట్టమనండి మీరు వచ్చి తినండి అదే
అ పాములు పంచి పెట్టారా అండి
మాకే మాకెవ్వరు రాలే కదండి మరి
మరి మాకు మన్నాయమో మా మాది ఇచ్చింది ఈరోజు వచ్చి మా ఆయన్ని మా అత్తగారిని ఇచ్చిండు
ఆహా ఇవ్వలే మాకు ఎవరు ఇంక దరకు రాలే ఇప్పుడు దొంగ కాడస పం వెళ్ళిపోతు డబుల్ డబుల్ కార్డ్స్ ఉంటే వెళ్ళిపోతాయంట ఇప్పుడు చనిపోయి వాళ్ళ వెళ్ళిపోతాయి ఇప్పుడు మళ్ళ నిజమయిైన సర్వే జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు మా మేము ఇప్పుడు ఒక పాత ఏరియాలో ఉంటే అక్కడ మాయనకు ఓట ఓటర్ల పేరు వచ్చింది ఇప్పుడు మేము కొత్తగా ప్లేస్ కొనుక్కున్నాం ఇందులో పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఎస్ తయారచ్చరు ఇప్పుడు ఇక్కడ ఇస్తారు అక్కడయారు కదా
అవునండి ఇక్కడ ఇస్తారు అది కట్ అయిపోడుతుంది అవునండి. అవునండి.
వాళ్ళ పేరు మీద వేస్తారంట పో ఓట్లు ఇప్పుడు వాళ్ళది కట్ అయిపోతంది ఎస్ఐర్ నింపారు కదా. పోయిన వాళ్ళ ఇప్పుడు నిజమైన సర్వే జరుగుతుంది.
అం ఇవదేన్ ఐడియా ఉందా.
తెలియది అసలు మేము ఇంక ఇద్దరు మాకు ఫామ్ చేేయలేదు మాకు ఇవ్వలే అంగన్వాడి టీచర్ని అడిగే కదా వెళ్ళిన.
అంగన్వాడి టీచ్చర్ ఏమో చెప్పింది. ఫోటో పెడతా వాట్సాప్ అది వేరే వాళ్ళది చూసి నింపండి.
ఒక్కోసారి చెప్పాలి కదా ఫోటో పెడితే అర్థమవుతుంది అట్న.
ఏమోనండి అట్లనే చెప్తుంది అసలు డ్యూ టీ సరిగ్గా చూస్తే వాళ్ళే నింపాలి
కూర్చొని ఇంటింటికి చూసి నింపాలి ఇట్లా ఇవ్వకూడదు ఫామ్సు ఇప్పుడు అందరికీ వస్తుందో చదవడం అందరిక వస్తుందో చదవడం రాయడం వస్తుందా నింపాలి అదే చెప్పాలి ఆమెకి ఇప్పుడు మనం అంటే ఒకరిద్దరం వస్తుంది ఇంకా ఫూర్ గా ఉన్నవాళ్ళు ఇంటి ఇంటికి పనికి పోయట వాళ్ళు వాళ్ళు ఎవరిని నింపాలి వాళ్ళు
ఇవ్వరు ఆ అదే ఉంది కదా అండి ఇగ మేము పట్టిగానే పామ్స్ పంచుతా అండి మళ్ళీ వస్తా రేపు నింపి ఉంచండి అని చెప్తుంది
చా అట్టా చెయ్యద్దుగా తప్పుగాద అది
ఆమెనే ఒక ఇద్దరు వచ్చి మంచిగా కూర్చొని డీటెయిల్స్ రాసుకొని ఒక ఫామ్ వాళ్ళు తీసుకోవాలాటా ఒక ఫామ్ మాకు ఇవ్వాలాటా అది వాళ్ల డ్యూటీ కానీ ఆమె అట్లా చేస్త లేదండి
అనాలే మీరు గట్టిగా అడగాలి
ఇక మా ఇంటి ముంగటే ఉంటాదండి ఎవరు అనకపోతే మేమే అంటే
మంచిగా బాగుండదు కన్ను ఉంటాది ఇంకే విశేషాలు అంత బాగేనా
అవునండి బాగానండి మీతో మాట్లాడితే సమయమే తెల్వ లేదండి
తెలవలేదా అండి సరే మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుదాం అండి
సరేనండి ధన్యవాదాలండి హా
చు చ్.